డా
వచ్చిందా
ఆ
వత్తాది ఎందుకురాదు, ఒక్కోసారి రాదు. అంతే
ఆహ వేస్తున్నారా?
హ్మ్
వేస్తున్నారా?
ఏంటిది
ఏమో తింటున్నావుగా
నేను పల్లీలు, బెల్లంతింటున్నా.
ఆ నేను కలిపినా నువ్వు విడదీసి తింటున్నావా.
ఆ
నేనేమో కలిపినా నువ్వు విడదీస్ తింటున్నావు.
ఎస్
నైస్
నీదేమో ప్రాసెస్ చేసేది. వేడి చేసి పల్లీలు వేడి చే ఫ్రై చేసి బెల్లం వేడి చేసి కరగతీసేది నాదేమొ వితౌట్ ప్రాసెస్
ఆ ఎట్లయితేంది కడుపుల పడ్డదా లేదా అంతేనా
తిల్లి పి పీరియడ్ వస్తది. నెస్తా ఉమ్ బెల్లం ఉ ఉ
ఇది తినాలి ప్రసాదం ఇది హుమ్ వేరేది ఏం చేయొద్దు తీసుకో అల్లా ఉన్నయ్ పల్లీలు కొంచెం చేదున్నాయి రా చెక్కర ఏస్కో బెల్లం వేసుకున్నాక మల్ల చెక్కర ఎంది ఇంకేమై చేదు ఉంటది చాల్లే దగ్గు వస్తది మల్ల దగ్గస్తది ఉ జెప్తే ఎన్రోజులే
ఇంకేం చేస్తురు మరి అయిపోయింది వచ్చినాం మేస్తున్నాం ఇదే నిగ
బట్టు ఎంతసేపు అని రుద్దిన
ఆ ఇంతసేపు అని రుద్దిన ఆ ఏం చేయాన్న అర్ధం కావట్లేదు
ఎందుకు
ఆ
ఎందుకట్ల ఏం లేద చేసేకి
లేడుగా అసలైనోడు లేడుగా ఇంట్ల
ఎవరు బావ న జున్ను నా
ఆ
ఏం దోచది
అడుంటే ఏదో ఒక పనుండు
మరి ఇంకేంది రెస్ట్ తీసుకోవచ్చుగా ఆరాంగా ఊకె లేడు ఏం చేయాల తెలుత్త లేదంటవు
గట్లుండ దిరా ఎవరిది వాళ్ళకే ఉంటదిగా
ఉ బట్ల తి పెడుతవా నాకు పాల్ టీయద్దు ఇష్టు వల్లి ఆలేం కుడియదు టీ ఎం కుడియదు కాఫీ ఏం కుడిఏదో కాఫీ ఇల్ల
ఆ
కొన్ని పాలు తీసి టీ పౌడర్ నాకు పాలు తీసి ఆల్ టీ పౌడర్ వేసుకుంటరూ అన్ని ఏస్కోవాలె మీరా కొట్టు టీకే చదుకు ఆల్గాచ్చు ఉకె
క్రిస్తా క్వశ్చన్ అడగడం మర్చిపోయినా ఆ టీ చల్లకు అది ఏదంటే ఇప్పుడు ఆ గురుకులది నోటిఫికేషన్ ఉంది కదా నువ్వు చదువుకున్నప్పుడు ఏజ్ లిమిట్ ఏమనా ఉందా
ఆహా ఏజ్ లిమిట్ కాదు క్లాస్ ఎందుకు ఇప్పుడు ఎవరికిత్త
ఆ టెన్త్ దానికి పెడదామనని చూస్తే ఆ టూ థౌసండ్ ట్వ టెన్ లో జూన్ నుంచే తీసుకుంటుంది
ఇప్పుడు నువ్వు దేనికి పెడుతున్నావు
అదే బుజ్జికి తులసికి
దానికి ఏజ్ ఎందుకక్క ఆ ఓకే ఓకే ఉంటాది అంటే ఆ అమ్మాయి కరెక్ట్ ఏజ్ లో లేదా ముందుందా వెనుక
ముందుంది సెవెంటీన్ ఉన్నాయి ఇప్పుడు
సెవెన్టీన్ ఇయర్సా
ఆ
సెవెంటీన్ ఇయర్స్ కి ఇంటర్ మంచినే ఉంది కదా
ఏజ్ సెవెన్ మంత్స్ ఎక్కువ ఉంది నార్మల్గా ఉండడానికన్నా
అవునా ఏం కదూ లే ఒక్కసా ఏమ అవసరం లేదు అప్లికేషన్ లో అంత ఏం అడగరు టెన్త్ మార్క్స్ అడుగుతారు ఒకవేళ అంటే అప్పటికి అప్లికేషన్ టైం కి ఎగ్జామ్స్ రాసిండదు కాబట్టి ప్రీవియస్ అడుగుతారు ఇంగో మేబి నాగప్రీ
అప్లికేషన్స్ తీసుకుంటరు
అవేగాని ప్రీవియస్ మార్క్స్ అడుగుతారు నాకైతే నైన్త్ మార్క్స్ అడిగినారు ఆహా సారీ సారీ సిక్స్త్ సెవెంత్ కు రాసినాక నేను సిక్స్త్ మార్క్స్ అడిగినాను నన్ను
మొన్న పడ్డాయిమొన్న
అవును నేను అడిగిన అతన్ని ఎప్పుడు మొన్న ఇంటికి వచ్చినప్పుడు అతను అడితే ఆ ఫిబ్ జనవరిలో అప్పుడు అడిగితే ఇప్పుడు పడవు మార్చి మార్చి లో ఉంటాయి అన్నాడు ఇంటర్ కి
అదే అడిగితే ఏజ్ క్రైటీరియా చూపిస్తుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఎట్లా అని ఆచిస్తున్నా మార్క్స్ బేస్ తీసుకుంటారా మరి
ఉమ్ తీసుకుంట్రు అంటే ఇప్పుడు అమ్మాయి టెన్త్ ఇంటర్ కు రాస్తుంది కాబట్టి ఓ ఏం కాదుక్క అట్లే అడుగుతది గాని ఒకసారి ట్రై చేసి చూడు ట్రై చేయక ముందుక పో రాదేమో అనుకోవడం ఎందుకు
అవును అదే మరీ చూద్దామని
హాస్ట్ లో ఇయ్యన్నారేమో గా
ఆ
ఇత్తరంట
ఉం వినిపిస్తది
ఓకే ఓకే నువ్వు అ ఆ లు చదువుతున్నప్పుడు నాకు అర్థమైందిలే
మంచిగా
ఎవరు
మీరే ఒక దగ్గర ఉండి
ఉహు ఏజ్ ప్రైవ్ రే ఏం అడగదు అనుకుంట ఒకసారి నాన్న అడగపోయినావు నాన్నకు తెలుసు మంచిగా ఎంత బాగా క్లారిటీ ఉంది నాన్నకే
అన్నయ్య అన్నయ్య చూసిండు
అవునా నాకేం అడగలే అక్క ఏజ్ క్రైటీరియా
అసలు చూపిస్తాలే అనేబుల్ అయిపోయింది అది అంత ఆప్షనే అనేబుల్ అయిపోయింది. అంటే అ అక్కడికి రాంగానే జూన్ నుంచే అవైలబుల్ గా చూపిస్తుంది అంత ముందు యన్ని గీతలు కొట్టిన్నాయి.
ఉహూ
ఆ మళ్ళీ ఒకసారి చూడమని చెప్పాలి మే బి వేరే వేబ్సైట్కి ఆయన ఒక నెంబర్ ఇచ్చిండు ఒక ఆమె నెంబర్ అంటే వాళ్ళ వైఫ్ నెంబర్ ఇచ్చిండు. వాళ్ళ వైఫ్ కి కాల్ చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వండి అమె చేస్తాదని చెపిన్రు ఎందుకు మన దగ్గర ల్యాప్ టాప్స్ అవన్నీ ఉన్నాయి కదా అన్నట్టు ఇంగ వాళ్ళ వైనకి పెట్టడం ఎందుకు అనుకొని నేను ఆ అన్నయ్య కి చెప్పినా
అవునా
ఆమ్
ఉండు నేను చూస్తా ఉండు నా దాంట్లో ఇప్పుడ
ఆ ల్యాప్ టాప్ ఏమో బ్లింక్ అవుతుంది అందులో చెక్ చేద్దామన్నా కూడా ఫోన్ లోనేమో వెబ్సైట్ ఓపెన్ అవతలేదుగా
హుమ్ ఎలిజిబిలిటీ క్రైటెరియా ఏ కోర్సు తీసుకుంట దంట మరి అక్క నీకు సీట్ వచ్చిందా నువ్వు ఒక కోర్స్ పెట్టుకోవాలి కదా అక్క
ఆ ఏం కోర్స్ అడగాలే మళ్ళా
ఎంపీసీ నో బైపీసి నో అడుగు నాకు తెలిసి బైపీసీ తీసుకోదు ఆ అమ్మాయి ఎంపీసీనే తీసుకుంటది ఓకే అండి
బైపిసి తీసుకొని నేను చావాలే ఏది చదవాలని అర్థం కాక ఏం చేయాలని అర్థం కాక నువ్వు చదవట్లే
నేను ఏ ఏటో వచ్చేలే నేను ఊరు దాటేసి
ఆ
ఉహుమ్
ముందు జాగ్రత్త ఆ ఎక్కడున్నా
అమ్ రెండు వందలు మనం బయట చేయించుకుంటే
ఆహా అప్లికేషన్ ఫీజ్ ఎంతా
ఉహుమ్ అప్లికషన్ ఫీ జు రెండు వందలు అమె చేసినందుకు వందో యాభై తీసుకుంటది యాభై తీసుకోకపోవచ్చు అక్క హాల్ టికెట్ ఉండాలి సర్టిఫికెట్స్ అయితే హాల్ టికెట్ టూ పెడితే సరిపోది హల్ టికె నెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ ఆధార్ కార్డు
ఏ ఇన్కమ్ లేదు రా ఇన్కమ్ ఎట్లా వస్తాది
ఇన్కమ్ ఆమెకు ఎందుకు ఉంటది గార్డియన్ ది ఉండాలి గాని
గార్డియన్ అంటే ఇక బావాదే ఆయనకి ఇన్కమ్ ఎందుకు తీసుకోబోయిండు
ఏముంది అక్క ఇంకా ఎంతలో వస్తది
ఆ ఆ చూడాలి ఇగా
బీయిసీ గురుకుల్ అయితే బెటర్ అక్క కంఫర్ట్ ఉంటది బాగుంటది స్టడీ కూడా బేసీ గురుకులు అయితే బాగుంటది
బీయిసి గురుకులోనే
నేను చదివినా చూడు టెన్త్ వరకు ఎంజెపి గవి బెస్ట్ ఈ టిఎస్ఆర్ జేసి అయితే వాళ్ళు ఓన్లీ ఎగ్జామ్ మీద మాత్రమే పెడతారు
ఆమ్
ఐపీ మీదనే ఫోకస్ చేస్తారు వాళ్ళు
అమ్ అవును ఫస్ట్ మనకి ఏదో ఒకటి వస్తే ఒకటి గాతో ఒకటన్నా ఛాన్స్ ఇస్తుందిలే
హు అన్ని రాపించేయండి. బిసికి టిఎస్ఆర్ జేసి ఎమ్జిపిఆర్ జేసి
అవున్
మూడు నాలుగు ఉన్నాయక్క, మైనారిటీది ఉంది, బీసీది ఉంది. ఆ నువ్ జదివినవ్ జూడు ఏసిది ఏసిది నువ్ జదివినవుగా
కాల్ కాడ్ జేసున్నావ్
ఉహ్ ఆ